హలో హాయ్ అండి
హాయ్ మేడమ్
ఏం చేస్తున్నారు ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
బాగున్నాం ఇంకా డ్యూటీకి వెళ్ళాలి
ఆహా ఓకే
ఇంకా అన్నీ ఉంటాయి కదా ముందుగా వెళ్ళాలి ఎలా రెడీ కావలి చేసుకోవాలి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి నేను కూడ కుకింగ్ చేస్తూ ఉన్నాను వంట చేసుకుంటూ ఉన్నాను ఇంకేం చేస్తాం ఆడవాళ్ళు నిద్రలేస్ వంట చేసుకోవడం క్యారీలు కట్టడం పిల్లల్ని పంపించడం
అవునండి మరి అంటే మ్యారెజ్ కదా మ్యారీడ్ ప మ్యారడ్ వాళ్ళకి సేల్ ప్రాసెస్ తప్పదు కదా ఎక్కడ
హు అంతేగా
మరి ఇంట్లో ఉంటే ఎక్కడికి పోలేం కదా అసలు అంటే డ్యూటీస్ కానీ ఆ
ప్లాన్ చేస్తున్నాం ఎక్కడన్నా విహార యాత్రకు వెళ్దాము అని అనేసి
మరి ఎక్కడ ఎ
ప్లాన్ చేస్తున్నాము టూ త్రీ ప్లేసెస్ అనుకుంటున్నాము ఏది వీలు పడితే అది ఫస్ట్ తిరుమలా వెళ్ళాలనుకున్నాము మల్లి కాకినాడ బెంగళూరు ఇ సైడ్ అనా వెళ్దాము ఫస్ట్ తిరుమల విజిట్ చేసేసామంటే ఆ ఫ్యామిలీ మొత్తమైంది
హ్మ్మ్
హ్మ్మ్ ఫ్యామిలితోనే ఎక్కడికి అయిన
వెళ్ళండి తిరుమలాకి బాగుం హ్యాపీగా అ ఆ వెళ్దాము
ఆ ఓకే
ఇప్పుడుకైతే వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది అంతే ఇంకా వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి వెళ్లట్లేదు ఏముందంటే టికెట్ బుకింగ్ చేసుకుంటే మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మళ్ళీ అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ట్వెల్వ్ హవర్స్ ట్వంటీ హవర్స్ పడుతుంది చాలా కష్టం కదా
ఆ ఆ
నాకున్న హెల్త్ ఇష్యూస్ లో ఇప్పుడుంటే చాలా కష్టం ఓన్లీ టోకన్స్ బుక్ చేసుకుంటే మాత్రం తప్పిస్తే తప్ప
ఆ టోకన్స్ ఉంటాయా బుకింగ్
ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అంటే ఈ మంత్ కి ఏ